ఆ చెప్పక్క
ఏమొండుకోవాలో అర్థం కావట్లేదే
ఇంకేమున్నాయి కూరగాయలు ఏం లెవ్
ఏం లెవ్వు ఇంట్ల టమాటలు
స
టమాటో రైస్ చేసుకున్న
టమాటా రైస్ చేస్కో
టొమాటో రైస్
ఆ వేడి వేడిగా మంచిగ
కిష రోన్ని వాటర్లో ఏసిన
వాకర్లేదా
మా తర్వాత అది ఏసినారు అది ఎయ్యల్ల మాటినది మల్ల
ఆ ఉద్దరే ఉన్నరా పాప నువ్వు
అది పోయినయి ఏందో
మ్మ్
టమోటాలు ఉన్నాయి కదండీ టమాటో రైస్ చేసుకుంటా
ఆ
టకు ఏ టమాటాలే రెండున్నాయే తీయన చూసాను
ఇద్దరికేగా ఎట్లా చేస్తావు నువ్వు
అంటే అదన్న
ఎట్లా చేస్త
ఆ అన్ని ఓకేసారి ఊరితదిగా
ఊ
ఇది ఏమైంది అక్క అది వర్క్ ఫ్రమ్ హోమ్ అది
ఎప్ప అంటే ఇలీారా
మ్
హలో
ఆ అక్క తీసుకుంటున్నదాంటున్నా
అయితే టైం లేక కాల్ చేయలేదే ఫోన్ చేయాల్సింది
ఆ హా ఇప్పుడు డే టా అయిపోతుంటే మళ్ళీ వాళ్ళు ఇస్తారా డేటా
వాళ్ళే ఇస్తున్రు డేటా స్టార్టింగ్ కాబట్టి వాళ్ళే ఇస్తున్నారు మళ్ళా టు డేస్ అయిన తరువాత ఇగా నేనే కొనుక్కోవాలి అన్నాడు
ఆ హా ఆ అదే
ఇంకా రేపు ఫస్ట్ నుంచి చికెన్ బందంటా కదా ఫస్ట్ నుంచి చికెన్ షాపులు బంద్ అంటాగా
గట్టిగ మాట్లాడు గదా వినిపిస్తలేదు
ఫస్ట్ ఫస్ట్ నుంచి చికెన్ షాపులు బంద్ అంటా గదా
ఎందుకంటనే
ఇదే లాక్ డౌన్ పడుతుంది కదా అంటున్నారు కదా అని అన్నీ చే చికెన్ కి కాస్ట్ చ్చు గూడా ఎక్కువగాలే దేవా
అ అన్ని వచ్చినాయి గా మనకి రీచ్ అయినాయి గా
ఏమో మరి ఇట్లా ఇంస్టా లా ఇచ్చిళ్లు
ఆ ఇప్పుడు
ఫస్ట్ నుంచి బందని
మ్మ్
ఇంగా
అ
మ్మ్
ఎం చేసినవే
ఆ
సౌండ్ లేదు ఏం చేస్తున్నావ్ అటు
మాట్లాడుతూనే ఉన్నా వినిపిస్తలే
అ
మాట్లాడుతున్నా
ఇంకా డు స్కూల్ పోతుండ డుడ్డు
ఆ
పోట్లేడా
అంట నేను పోతే పోతనన్నాడు బయట ఈ తవ పనులకే సరిపోతుంది
వాయిస్ క్లారిటీగ ఇనిపిస్తలే అక్క
మాట్లాడింది ఇనిపిస్త
ఆ
అ ఇది కిచెన్ లో ఉన్న కదా వాటర్ సౌండ్ వస్
ఆ
వాటర్ వాటర్ సౌండ్ వస్తుందా
ఆ అంటే రీసౌండ్ రీసౌండ్ వస్తుంది
ఆ కిచన్ లో ఉన్నానా అప్పుడు
అదే వాయిస్ రీసౌండ్ వస్తుంది సరిగ్గినిపిస అర్థంగావట్లే మాట్లాడే
మ్మ్ ఇంకనే
ఇంకాక
చెప్పు
మ్మ్
ఏంచేస్తుర్రు అందరూ
ఏం లే బయట కూర్చున్నాం అందరం
బోల్ నీ ముచ్చట్స్
చెప్పాలి
మ్మ్
నువ్ చెప్పవే నేనింటా అంటున్న
చెప్పాలి మీరే పెద్దోళ్ళు
మమ్మీ ఇగ భూమ్మీద చెప్తవేమో చెప్తలేవుగా
అది కాట్లేదు ఏం చేద్దాం
నేనొకదాన్ని ఏమననుకుంట్ పడుకున్నావా ఇంక దారుణంగా
ఆ
నేనొక్కదాన్నే అడుగుతున్నట్టుంది గా నిన్ను ఊకె
మ్మ్
ఎవ అనక్కు మరి బూమ్మీద
అవును మీకన్నా చెద్దామంటే అది కాట్లేదు అ ఏం చేద్దాం
సరే మామిడికాయ్ చెట్టుందా నీకు
ఆ
మామిడికాయి చెట్టుందానే
ఆ అవునక్క హీట్ ఉంది బానే ఎక్కువనే ఉంది
అది అది ఉంటే పిల్లలు తొందర అందరు
ఏం చేయాలి మరి
వన్ వీక్ వల్ల బ్లడ్ పర్సెంట్
ఆహా ఏం చేసినావు మరి
భార్లీ వాటర్ భార్లీ భార్లీ గింజలు అంటారుగా బార్లీ గింజలు ఉంటాయిగా పాటిని ఉడకపెట్ ట్టుకొని వాటర్ ప్లేస్ లో అవి తాగాలి
ఆహా తగ్గిద్దా
ఆ తాగితే బాడీ హీట్ తగ్గుతది తగ్గే చాన్సెస్ ఉంటాయి కదా హీట్ ప్రాబ్లమ్ అయితే అది మీకా అంటే అవి చ తాగుద్దని కాదు గాని ఇది ఒకసారి తాగితే మనకేదైనా న్నా కూడా వెళ్ళిపోతది
ఆహ
అర్ధం అయిందా
ఆ మళ్ళీ తెచ్చుకోవాలి
తెచ్చుకొని వాటర్ నుంచి ఎక్కువ
డిమార్ట్ లో దొరుకుతయా అవి
ఎడన్న దొరుకుతాయి
మ్ హ్ అదే వేడి బాగా అయింది
జనాలు ఎవరు వాడారని తెలుసు కాని అంటే వాడతారు ఎందుకు వాడారు కానీ వాడతారు మెయిన్ గా
ఆహా సబ్జాగింజలు తాగితున్నలే గాని
ఆ అది కూడా మంచియే
మ్
అంటే నాకి మా చెప్పింది
మ్ మ్
వ
ఆహా అవి చెప్పలే గా నీ సబ్జా గింజలు మంచివి అంటే అవి తాగుతున్నాలే
సబ్జా గింజలు మంచిది నిమ్మకాయ సబ్జా గింజలు చూడాలే ఆ టైం లో తాగు వాటర్ లెక్కనే తాగు
ఆ
ఉంటాక్కా చేస్తూన్నావ వంట మ్మ్ హ్ ఊ
ఎలా చేయాలో చిటిక వేసి చెప్తాను
చిటికెలో చేసి చిటికెలో చెప్పు
ఏంది
చేయొద్దట
ఏంటిదే
అదే వంట చేయనున్న
హఫ్ నవరే న్నం ఇప్పుడే ఆన్ చేశాను ఇలానేందిగా స్టవ్ అది
ఉ
ఏం చెయ్యాలి ఎందే ఇంకేంది
అర్థమైతుందా
చేయక్క వంట పతిగ అలో హలో హలో హలో హలో సరే మరి సరేక్కా సరే ఆ
ఇనిపిస్తుందాక్క